హలో
ఆ హాయ్
అదే అండి గ్రూపులో ఉన్నారా తిన్నారా అండి
ఇంకా లేదండి తిన్నారా
లేదండి ఇంకా కుకింగ్ అవుతుంది
అవున
మ్మ్
చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ ఇప్పటివరకు అయితే మీరేం చేస్తున్నారండి
మా పాపకు ఫుడ్ పెడుతున్నా ఇప్పుడే
ఎన్ని ఇయర్స్ అండి మీ పాపకి
మా పాపకు ఫోర్ ఇయర్స్ అండి
ఏం చదువుతుందండి మీ పాప
అదే నర్సరీ చదువుతుంది
నర్సరీ ఆ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ పెడతారు మీరు బేబీకి
ఆల్మోస్ట్ మేము తినేటివి అన్నిటినీ ప్రిఫర్ చేస్తాం ఫ్రూట్స్
మ్మ్
అన్ని వెజిటేబుల్స్ అన్ని ప్రిఫర్ అన్ని పెడతాం ఫ్రూట్ ఎక్ క్కువ ఫ్రూట్స్ తిన తినబడతాం అంటే సీజనల్ ఫ్రూట్స్ చాలా వరకు తినబ పెడతా ఉంటాం
మ్మ్
ఇంకో చార్జ్ ఇండు అవడ్ చూస్తాం చాలా వరకు
అంటే ఎప్పుడు పాపకి అంటే ఎక్కువ డ్రెస్సెస్ ఏ టైప్ ప్రిఫర్ చేస్తారండి లైక్ స్టిచింగ్ చింగ్ ఆ లేదంటే
చెప్పద్దాం ఏమి అంటే పట్టు లంగ అలాంటివి స్టిచ్ చేపిస్తాం ఫ్రాక్స్ నార్మల్గా డైలీ వేరు ఏన్న పార్టీ వేర్ టైప్ మ్మ్ బయటనే తీసుకుంటాం
ఓకే
మ్మ్
హలో అంటే పాపకి వెస్టర్న్ వేర్ వేస్తారా
అందరు వేస్తారు
ఇప్పుడి వరకు అయితే పర్చేస్ చెయ్యలేదండి కూడా మా ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు సరే క
మ్మ్ హు
ఇప్పటి వరకు స్పెసిఫిక్ గా అంటే
అంటే మా పాప చిన్నప్పుడు కొంచెం అమెకు అంటే పిల్లలకు కుచ్చుకుంటాయని చెప్పేసి ఫ్రాక్స్ ఎక్కువ తీసుకోలే అన్ని మెత్తటివి ఉలన్ అలాంటివి కొన్న వరకు పెద్దగా అయ్యాక కూడా ఆమె ఫ్రాక్స్ వేసుకోదు
అవున
వద్దు వద్దు అంటది మేము బలవంతంగా అలవాటు చేసాం మళ్ళా ఫ్రాక్స్
అవునా ఆ
బాగా టీషర్ట్స్, షార్ట్స్, ప్యాంట్స్, జీన్స్ అవే కావాలామేకు కానీ ఫ్రాక్స్ గూడా అలవాటు ఉండాలన్ చెప్పేసి ఫ్రాక్స్ ఇగ బలవంతంగా అయినా గాని అలవాట్ జేస్తం. మెల్ల మెల్లగా
ఈ ఏజ్ లో ఆ డ్రెస్సెస్ వేరియేషన్స్ ఏం పెడుతదొ తెలియదు లేండ్ కొంచెం సటన్ ఏజ్ తెచ్చినవ్ గాక ఈ టాప్
ఇంకెవ్డు అంటే నినో ఆ ఒక టెక్స్పీరియన్స్ చేస్ సన్. నా చిన్నప్పుడు టెన్త్ క్లాస్ లో మా స్కూల్ లో ఒక అమ్మాయి. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు. ఆమె చిన్నప్పటి నుంచి సర్టన్ ఏజ్ వచ్చే వరకు. మేబి ఇన్ టార్, డిగ్రీ వరకు గూడా. ప్యాంట్షర్ట్ విత్ హేర్ కట్, బాయ్ కట్టే. ఆమెకు ఫ్రాక్స్ నచ్చవ్ చిన్నప్పటి నుంచి అలానే అలవాట్ చేశారు. దుకు అలా ఆళ్ళకు వాళ్ళ మైండ్ ఇంకా ఏమన్నా చిన్నప్పుడు ఏది అలవాటు చేస్తే. అదే అలవాటయితదని చెప్పేసి. అన్ని అలవాటు ఉండాలని, మేము అన్ని ఆల్మోస్ట్ అన్ని అలవాట్ చేస్తున్నాం. ఫుడ్ అయినా అంటే బిహేవి యార్ ఎక్కడ ఉండడం అయినా, అన్నిటికీ అలవాటు ఉండబడడం. అవి తినను అక్కడికేళ్ళా, ఇక్కడికేళ్ళా అని అంటే ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటదో తెలిదు కాబట్టి. అన్ని ఫేస్ చెయ్యాలని. ఆల్మోస్ట్ అన్ని అల్వాటు చేస్తం. ఆమెకు
మంచి పని చేసినవ్
కొంతమంది పిల్లలు ఇక్కడే ఉంటాయి. ఇదే చేస్తా, అదే చేస్తా, చెప్తేవినా అట్లా ఇట్లా అని అంటా ఉంటారు. అట్లా చేస్తే కష్టం కదా. అని
అన్ని అలవాట్ చేస్
ఆల్మోస్ట్ ఇప్పుడన్నిటికీ అలవాటు చేస్తాన్డు. ఉమ్ ఇప్పుడు చేస్తేనే పెద్దగాయాక. వాళ్ళ మైండ్ లో అదే ఉండిపోతది
హా హ్ మా పిల్లల మైండ్ సెట్ గురించి పెద్దగా నాకైతే తెలీదు లెండి.
కాల్స్ ఎన్నో
అన్న
వాయిస్ ఈనబడట్లే
అంటే పిల్లల మైండ్ సెట్ నాక్ పెద్దగా తెలియదండి.
ఆహా అన్ నాక్ చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు. అంటే మా పిన్ని వాళ్ళ పిల్లలు మా మామయ్య వాళ్ళ పిల్లలు మాతోటే పెరిగారు. ఇగ్ చాలా వరకు ఒక ఫోర్, ఫైవ్, సిక్స్ మెంబర్స్ మామ్ పిల్లతో పెరిగాను సిక్స్త్ మది పిల్లలతోటే. పిల్లలే మా తోటి చిన్నగా కాబట్టి మాకు ఆ తెలుసు వాళ్ళు ఎట్లుంటారు.
ఉహ్మ్ హు
అంటే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా ముగ్గురు
హుమ్
వాళ్ళ వాళ్ళ తర్వాత అన్న ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాతోటే పెరిగారు మా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఎట్లా ఉంటది మా ఇం ఇన్ సెట్ అనేది ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి అలా
నాకు అంత ఐడియా లేదండి అందరూ ఆల్ మోస్ మా ఇంట్లో నా నా ఏజ్ గ్రూపె నా ఏజ్ గ్రూప్ తరవాత ఇంకా ఫస్ట్ కిడ్ అంటే మావోడే అట్లా
హుమ్ ఇంకా
అ
మామ్ మీ సిద్దునే చినోడా
ఆ నాకు సెపిన్ చినోడండి
ఊ ఉ ఊ ఉ మీ మీ మ్యారేజ్ ఏ నా మీ ఇంట్లో
ఆ సారీ నాద్
నెక్స్ట్ మీ మ్యారేజ్ ఏనా మీ ఇంట్లో
అవునండి అంటే నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు అయినా కానీ వాళ్ళు చాలా పెద్దలు అంటే వాళ్ళ పిల్లలు నా ఏజ్ గ్రూపోలు అన్నమాట ఆహా అంటే మా డాడీ వాళ్ళ పెద్ద అన్న వాళ్ళే అట్లా సో వాళ్లు కూడా నాతో పాటే పెరిగరు ఆ అందరికి నాకు వాళ్ళకి వన్ టూ ఇయర్స్ తేడా ఉంటంది సో అంత డిఫరెన్ సెస్ ఏమో సెర్చ్ చేయలేదు నేనెక్కువ
ఉ ఊ
ఇంకా ఈవినింగ్ కి ఏం స్పెషల్ కుక్ చేసారండి హలో
మీరు
కేక్ కట్ చేసారండి
ఇగ అయిపోయిందండి మా పాపం కూడా అయిపోయింది ఇంకా నేన్ కూడా హలో ఇంతకు ముందు అయిపొయింది మా పాపకు కూడా వేడిది తినబట్టేసాము ఇప్పుడే
అవునా
మా పాపకి కూడా ఇప్పుడే తినబెట్టసాము ఇగ అయిపోయింది నా పాప హోం వర్క్ ఉంది హోం వర్క్ జెపిచి
రోజు మీ పాప హోంవర్క్ కూడా మీరే చెపిస్తరా అంటే ట్యూషన్ అట్లా ఏం పంపరా
హలో
కని అట్ల ఏం పంపరా అండి
ఇదా
హలో
ఇ ఇనిపిసుంది లేదు ఊ ఇప్పుడే ఎందుకు ఇప్పుడే నర్సరీ కదా ఇప్పుడే ఎందుక
కొంతమంది చిన్న పిల్లలని గుడ చూడరండి ట్యూషన్ కి పంపిచేస్తా ఉంటారు బాయిల్దరిగి చేంజ్
అయినా గుడా ఓకే అన్ని ఆల్మోస్ట్ అన్ని చెప్
నేర్చుకోవడం గాదండి ప్రాబ్లమ్ ఇంట్లో అల్లరి చేస్తున్నారని పంపిచేస్తారు అది మిపో అవకి
కొంత మందట్లనే చేస్తారు భరించలేక
ఉ
త్
హ బ
ఇంకా రీసెంట్ టైమ్ ఏమైనా మూవీస్ చూసారా హలో
ఆ మీ వాయిస్ కటైయిపోతుంది మధ్యలో
అర్ధం కాట్లేదండి
మీ వాయిసెందుకు వధ్యలోనే కట్టైపోతుంది ఆ వినిపిస్తుంది అప్పుడప్పుడు కట్ అవుతుంది అప్పుడప్పుడు విన పడుతుంది
సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా
ఊహు మ్ అవున్
ఊహు ఏంటే మీరు రీసెంట్ టైమ్స్ లో ఏమైనా మూవీస్ వాచ్ చేశారు
థియేటర్కి వెళ్ళలేదు టీ వీ లో చూసా
మీకు అంటే థియటర్స్లో
హనీ అని ఒకటి హారర్ మూవీ చూసాం
అవునెలా ఉందండి మూవి నేను చూసాననుకుంటున్నా
పర్లేదు బానే ఉంది చూడొచ్చు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది
అవును అంటే నిజంగా హర్రరేనా లాస్ట్ కీ లేదా సైంటిఫిక్ రీజన్ అది ఇది అనంట ఈ మధ్య అన్ని హర్రర్ అని చెప్తున్నారు గాని లాస్ట్ కి సైన్స్ మ్మ్
మారాలంటే అట్లు మాకు కొంచెం సైంటిఫిక్ గా అయితే గానీ ఫ్రిల్లర్ అంత మరి అంత ఓవర్గా దయ్యము అవి ఇవి ఉండవు గని ఒక మూడనమ్మకళ్ళ మీద తీసిది
సరే అండ్ దొరుక
న